హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి చెప్పండి
ఏం చేస్తన్నారు
బొంచేసారా
చేసా
వంట ఏంటి స్పెషల్స్ ఈ రోజు
పప్పుచారు అండి
ఆహా
మీరండి
మాదండి గుత్తొంకాయి అండి
ఇంగ
ఉ మీరే చేస్తారా అంటే ఎవరన్న చేస్తారా
ఉ అన్ని నేనేనండి ఇంట్లో
ఆహా అంటే అత్తయ్య గారు ఎవరైనా అలాంటి వాళ్ళు చేస్తారేమో అని
అలా లేదండి నేను వేరేగా వచ్చేసానండి
ఆహా
అందుకనే ఇంకా నేనే చేసుకోవాలి అంత పెద్దది తెలిసి సాయంత్రం వరకు తి చేసుకుంటానే ఉంటాను ఇంగ
అదేలేండి
మరి మీరండి కలిసే ఉంటారండి లే
లేద లేదండి లేదండి మేము సెపరేటే
అదే మంచిదిలేండి
ఇంకేంటండి
సినిమా చూసారండి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను మీరేమన్న చూసారా
ఆ థియేటర్ లో ఏం చూడలేదండి
ఉ ఉ
ఎటైనా టెంపుల్స్ కి వెళ్ళారా
ఆహా లేదండి టెంపుల్స్ కి పెద్ద ఎక్కువ వెళ్ళను ఎప్పుడి ఇంట్లోనేండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు దాని వల్ల ఎక్కడికి బయటికి వెళ్లడానికి అవ్వదు
మీ సైడ్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి
ఫేమస్ అంటే మద్ది ఉంటదండి
ఉహు
అద్ది ఆంజనేయ స్వామి కూడా ఉంటాడండి ఎక్కడక్కడి నుంచో వత్తారు ఉ
ఉ
ఇక శివాలయాల అయన్ని మాములే నార్మలే
ఆ
ఉ మద్ది ఒకటి ఫేమస్ అండి మా ఊర్లో
ఆహా
ఉ
ఆ ఆంజనేయస్వామి గుడండి
అ ఆంజనేయ స్వామి గుడి
హ్మ్ తిరుపతి వెళ్ళారా ఎప్పుడైనా
తిరపతిద చిన్న తిరపతి అండి
ఆహ ఆ అదే తిరపతంటే ఒకటే ఒకటే అనుకుంటాండి చిన్న తిరుపతి కూడా ఉందండి
హ్మ్ రెండు ఉంటాయండి పెద్దది ఒకటండి చిన్నదొకటండి
ఆహా
చిన్నదేమో మాకు ఒక వన్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ దగ్గిర దగ్గిర జర్నీ పడతది పక్కనే
ఆహా నండి
హ్మ్
హ్మ్
బాగుంటదండి ప్రసాదం బా పెడుతరు
పెద్ద తిరుపతి లాగే ఉంటదండి
పెద్ద తిరుపతి లాగా అంటే ఇది కూడా అంతేనండి మ్యాగ్జిమం ఖాళీ ఉండదు పెద్దది
ఆ
అవుతా ఇక్కడ దీని మీద ఉంటది కాకపోతే నార్మల్ గా ఒక ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటది
ఆహా మనం ఎల్లలేదు
హ్మ్
హ్మ్ ఆ రీసెంట్ గానే ఒక టూ మంత్స్ బ్యాక్ వెళ్ళొచ్చాండి తిరుపతికి
ఉ
హ్మ్ చాలా చాలా రష్గా ఉందండి
హ్మ్ వర్షం పడుతందండి వర్షాలు పడతున్నాయా మీకు వర్షాలు అవి పడుతున్నాయండి ఎండ్లు కాస్తున్నాయా
వర్షం రాట్లేదు వర్షాలే పడుతుంది
ఆహా మాకు రెండు రోజుల నుంచి మబ్ మబ్బు గా ఉందండి ఈ రోజు పడేలాగా ఉందండి ఇప్పుడు బాగా గాలి అది యేస్తుంది ఇంకేంటండి పని అంత అయిపోయిందండి
ఓ ఒక పిల్లోడు స్కూల్ కి వెళ్ళాడండి పిల్లోడు స్కూల్ కి వెళ్ళాడు ఇంకా పిల్లోడు వచ్చాక స్టార్ట్ అవుతాయండి పనులన్నీ
అదేలేండి
హ్మ్
ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఫ్రీ ఇంకా
హ్మ్ మ్మ్ ఫ్రీ అని ఏం లేదండి ఇంకో క్యాండీట్ ఉన్నాడా
ఆ
ఆ పిల్లోడిని చూసుకోవాలి
బ
మీరు కాళీగానే ఉంటార ఇంట్లో
ఖాలీయెనండి మా పిల్లలు స్కూల్ క వెళ్తారు వెళ్ళ నుంచి ఖాలేయండి
ఉ
స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నానండి వెళ్ళాలి ఇంట్లో ఏమీ టైం పాస్ అవ్వట్లేదండి
ఉ ఎల్లండి ఇప్పుడు డిమాండ్ లో ఉన్న బిజినెస్ ఏదన్నా ఉంటే అదేనండి
ఆవ్ నండి
హ డబ్బులకి డబ్బులు
హా మాములుగా నాయి నావి నేను స్టిట్చ చేసుకుంటానండి కాకపోతే ఇంకా బయట వాళ్ళు కూడా ట్రై చేద్దామంటే ఇంకా పర్ఫెక్ట్ గా నేర్ నేర్చుకోవాలి కదా నేర్చుకుందామనే
ఆ
నేర్చుకోవడానికి వెళ్ళాలండి
మంచి ఆలోచనేనండి
ఉ
మీకు అందరు సపోర్ట్ చేస్తారండి మీ ఫ్యామిలీ
ఉ మా ఆయన గారు బానే సపోర్ట్ చేస్తారండి వెళ్ళమంటారు అండి ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్లమంటారు, వద్దు అని అనరు.
ఓకే
ఫ్యామిలీ అంటే ఇంక అత్త మామలు అంటే మాములే కదండి
హ్మ్ హ్మ్ అది యూనివర్సల్ ఎక్కడైనా అంతేనండి వాళ్ళు
ఉ అది ఏంటో మా మొఖం చూస్తే నచ్చదాలికి
హ్మ్ హ్మ్
ఉ
ఎవరికి నచ్చుతాయండి వాళ్ళ కొడుకులు అయితే నచ్చుతాయి గానీ కోడలువి నచ్చవు కదా
అందే కదా మరి ఆ ప్పుడు నచ్చకుండా పెళ్లి ఎందు చేసుకోవడం మనవలు మనవరాళ్లు కావాలనే ఎందుకు ప్రెజర్ పట్టడం
అంతే అంతే దానికోసమే కావాలనే
ఆ
చూపుతారు అంతే పిల్లల కోసం పిల్లలు కూడ నచ్చితే చూసుకుంటారు లేకపోతే ఆల్లని కూడా పాపం బాధపెడతారు
అవునండి ఇప్పుడు అందరూ అలాగే తయారయారండి
హ్మ్ అందుకే ప్రతి కోడలు కూడా అలాగే తయారవుతున్నారు
అలా ఉండే వాళ్ళకు అలాగే ఉండాలండి కరెక్టే అది
ఉ ఉ కోడలు మంచిగా ఉంటే
అత్తలు కూడా మంచిగా
హ్మ్ ఉహ్ అత్తలు మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా కోడలు మంచిగానే ఉంటారు.
టహహ్
మనము కోడల్ కోడలుగా ఏమో మామూలుగా ఉన్నా సరే ఆళ్ళు ఈగోలు ఎక్కువ చూపితా ఉంటారు ఈగోలు
అవునండి
నా మాట వినాలి నేను చెప్పిందే చేయాలి.
ఉహుహ్
అదే జరగాలి అన్నట్టుంది. శివగామిలాగ బెల్డప్ ఇస్తాద్
అదే అదేండి డామినే డామినేషన్ ఎక్కువైపోతుదాడ్
ఎక్కువ ఉహ్
ఏ
ఎవరికి నచ్చుతుందండి అది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఇది ఏ కోడలకే నచ్చావు గదా.
నవునన్ మాకు వర్షం స్టార్ట్ అయిందండి ఇక్కడ
ఉహుహ్ లేదంన్ మాకు పుపర్లు కడుతున్నాయ ఆగుతున్నాయన్
మా
అ ఇంక్ ఇది వర్షాకాలం కదండి ఇంక అలాగా కన్నం పడినట్టు అలా పడతానే ఉంటది వర్షం
అవునండి
ఊ మీరు భోన్ జేసారా
ఆ చేసాఅండి చేష్
ఉహుహ్ ఇంకేంటండి బ్లాస్ట్ సినిమా చూసారండి ఓటీటీ లో వోచ్చింది ఓక్ సినమా
లేదన్ చూలేదండి.
చూడండి అసలు అర్జును హీరో అర్జున్ ఉంటాడు కదా
ఆ ఆ
ఊహ్మ కరెక్ట్ సినిమా అది అసలా కరెక్ట్ ఈ రీసెంట్ డేస్ లో బాగా టచ్ అయింది ఆ సినిమా ఒకటేనండ్
అవునా
ఏంది
అండి బండి అయితే ఇంకేమన్నుంటే సేప్
ఉహ్
ప్పండి మంచి సిన్ చూసిపోండి
చాలా ఉంటాయండి మ్యూజిక్ లో అయితే అవతార్ కూడా బాగుంది అవతార్ పైర్ లేచ్చు
అవుతార్ వోచ్చిందండి.
ఉహ్ హాట్ స్టార్ లో ఉంటద్
హాట్స్టారు ఎవ్రీ మంత్ నాకు ఓట్లో ఆడయ వచ్చేది అండి సప్
హలో